హలో
ఆ సార్ గుడ్ ఈవెనింగ్ అండి ఎలా ఉన్నారు మీరు
గుడ్ ఈవెనింగ్ సార్ బాగుంన్నా
ఆ బాగున్నాయి నేను చాలా అద్భుతంగా ఉన్నాను సార్ ఇక్కడ వాతావరణం కూడా చాలా వెదర్ కాస్త మొత్తం మారినది వెదర్ మన ఏంటి దంటే యాక్చువల్ మళ్ళి సార్ మనం కొంచెం నెమ్మదిగా మాట్లాడదాం సార్
అవు అవునండి అవును
కొందర్చేసి లో ఏంటింటే మనకు కొంచెం అర్థం కాదు
అవును
అందుకని మనం ఏంటిదంటే పీస్ ఆఫ్ మైండ్ తోని చాలా నెమ్మదిగా వివర రంగా మాట్లాడుకుందాం సార్ ఓకే
సరే సర్ సరే
ఉమ్ సరే అయితే సార్ ఏంటిదంటే ఈ రోజు మన వెదర్ వచ్ చ్చేసి మొత్తము మబ్బులతోనే అయింది సార్ మొత్తం చల్లగా అయింది వాతావరణం అసలు ఎండాకాలం ఉన్నట్టే లేదు సార్ అవును స సార్ ఉమ్ అసలు ఎండాకాలం ఉన్నట్టు లేదు వాతావరణం వచ్చేసి మొత్తం మారిపోయినది చల్లగైనది వర్షం వచ్చే సు చన అయితే లేదు కానీ వేరే స్టేట్స్ లో ఆల్రెడి రైనింగ్ రైన్ ఫాలో అయితుందట సార్ అంటే వర్షం ఉన్నదట ఆల్రెడీ వెరు స్టేట్స్ లలో మన ఉంటాయి కదా సార్
అవును అవును ఆ మన ఏందంటే ఆంధ్రాలో తీరం దాటి ది రానున్న ముడ్ డు రోజులు వర్షాలు ఉంటాయని చెప్పారు ఇవాళ న్యూస్ లో ఇన్న మనకు తక్కువనే కాకపోతే ఇట్లనే వెదర్ ఇట్లనే కొంచెం ఆ
కానీ కొం కొంచం వేర్ వర్షం వస్తే కొంచము బాగుంట సార్ ఎందుకంటే ఆహా కొంచెం వర్షాన్ని చూడక బహారులుయితందిగా
మన మనకు చూడక బాగా రోజులు అయితుంది కానీ పాపం రైతులకు నష్టం అయితది కదా సార్
కరెక్టే సార్ రైతులకి చానా నష్టం
ఈ కర్రేగా అవుతది
వచ్చే పువ్వు పోతది ఉమ్ ఆ అవును స సార్ మామి మామిడి మామిడి తోటల వాళ్ళకి ఇబంది అయిత్ తది ఆకులు రాలుతాయి గాడు దుమ్మారాలతోని చెట్లు పండ్లు రాలతాయి రా రాలినప్పు
రీసెంట్గా వచిన్న దాంట్లో చాలా మామిడికాయలు రాలిపోయినాయి
సార్ కింద పడ్డ కింద పడ్డ పండ్లకు అంత వ్యాల్యూ ఇయ్యరు సార్ చెట్లున్న చెట్ల మీద ఉన్నంత వరకే పండ్లకు వచ్చేసి వాల్యూ ఉం టది అంటే ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళు తెంపుతే దానికి వాల్యూ ఉంటది
అవును
ఈన వాతావరణానికి చాలా సహకరించ కింద పడ్తె వాల్యూ ఉండదు స సర్ దాన్ని దేకరింక అవును సార్ అప్పుడు అప్పుడు నష్టం వచ్చేసి రైతులే చేసుకోవాలి పాప పం ఉమ్ ఎందుకంటే మేమేం చెయ్యలా అంటే
కింద పడతే డ్యామేజ అయితే కదా
ఆ కానీ అంతగానం చూడరు సార్ కొంచెం డ్యామేజ్ అయినా కూడా వాళ్ళకి దానికి వాల్యూ ఇయ్యరు అన్నట్టుగా
న అదే అదే డ్యామేజ్ అయితాయి నా నరం అయితాయి మెత్తగా అయితాయి దాని వల్ల దానికి కాస్ట్ రాదు దానికి
ఇంకా సార్ ఎలా ఎలా నడిచినది ఎలా గడిచినది ఈ రోజు డ్యూటీ
ఈ రోజు నార్మల్గాని ఇంకా డ్యూటీ ఏముంది నార్మల్గా వెళ్ళడం రావడం కాకపోతే ఇప్పుడు
ఓ చూ చూసారా ఆ ఏమైంది సార్ రేటు దిగినదా
ఆయిల్స్ పైన రేట్ పెరిగింది కదా
అంటే ఎంత
మ్ ఆయిల్ పైన లీ లీటర్కి సిక్స్టీన్ రూపీస్ ఏమో
సన్ఫ్లవర్ పైన
సన్ఫ్లవర్కి సన్ఫ్లవర్కి సిక్స్టీన్ దానికి పామా ఆయిల్ కి ట్వెల్వ్ నా వాయిస్ మళ్ళీ నాకు వస్తుందండి
ఆ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు క్లియర్ ఉన్నా ఆ సార్ప్పు
ఆ ఇప్పుడు ఓకే అట్లా ఎందుకు వస్తుందండి ఇంతకు ముందు కూడా అట్లనే కాల్ చేస్తే రీ నాది రీసౌండ్ నాక
సరే అదేంటిద అంటే టెక్నిక్ కల్ రేంజ్ప్పుడైనా క్లిర్ గా లేకున్నట్లయితే ఇది పరిస్థితి అయితే సార్ అప్పుడప్పుడు ఇది
ఓకే ఇంకా కూడా పెరిగే ఉన్నాయి అంట ఛాన్సెస్
ఇంకా కూడానా సార్
అవును ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయిండి ఇప్పుడు ఒకవేళ ఈ ఈ సిస్టమ్ ఇలానే కొనసాగితే గిట్ట ఇంకా ఇవే కాకుండా మన పెట్రోల్ డీజిల్ గ్యాస్
గ్యాస్ అవ్వని కూడా ఇబ్బంది అవత అయితే సార్ విషయం ఏంటిదంటే రేట్ అనేది ముప్పై రూపాయలు పెంచినా కూడా పెంచే వరకే చూస్తారు సార్ పెంచాక మళ్ళా ఐదు రూపాయలు కూడా దిగా ఇక
అవునవును
అంటే ప్రజలకు అలవాటు చేస్తారు అంటే ఇప్పుడు నూట డెబ్బై ఉన్న సన్ఫ్లవర్ ను ఏం చేస్తారంటే రెండు వందలు చేస్తారు రెండు వందల చి ఏం చేస్తారంటే ఒకవేళ యుద్ధం ఆగిన కూడా ప్ర జలింగా అలవాటు అయితే పోతారా సారీగా ఇగ దించారీగా రేటు మాహ అంటే ఐదు రూపాయలు దించుతరు మేము దించినాం దించినమంటారు కానీ ఇ ఐదు రూపాయలు పెంచిళ్ళనేది అది ప్రజలు గుర్తించారు అది
అదే అదే
ఒకటే సార్ ఉన్నారుారే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెరిగింది ఆ ముప్పై రూపాయలు పెరిగింది ఐదు రూపాయలు దిగింది అని అట్లా చూడారు కాగాని ఏంటిదంటే దిగింది దిగింది అని చూతారు కాని ఇట్లా ప్రజల అనేది అసలు అడగాలే సార్ ఏంటిది ఎందుకని గింత గనము ముప్పై రూపాల్ నే పెంచుతారు పెంచుడయితే సగం మళ్ళ దిక్కంగా ఇప్పుడు దిగంగా అంటే యుద్ధం ఆగినంకనే దింపచ్చు కదా సార్ ఇప్పుడు యుద్ధం అంటే పెంచలు ముప్పై రూపాయలు ఒ కే అగ్రీ యుద్ధం ఆగిన తర్వత్ త ఒక ముప్పై రూపాయలు మళ్ళ తక్కువ చేయవచ్చు కదా ఆయాసిటీస్ రేట్గా చేయవచ్చు కదా
కానీ గోరం సార్ మరీ సిక్స్టీన్ రూపీస్ టు టువేల్ పిసు అంటే చాలా ఘోరం ఇంకా కూడా పెరుగుతది అంటే ఎట్లా చెప్పండి ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వన్ లీటర్ది వన్ సెవెీ ఫైవ్ కి పడుతుంది
అహ లేదు సార్ పెరిగింది ఇంకా ఇప్పుడు ప్రీవియస్ టైమే వన్ సెవెంటీ ఫైవ్ ఉండే
ఇంతకు ముందు వన్ సెవెంటీ ఫైవ్ ఉండేనా
ఆ ప్రీవీయస్ ఏ వన్ సేవంటి ఫైవ్ ఉండె క్రి ప్రీ ప్రీవియస్ ప్రీవియస్ టైమ్ ఏ వన్ సెవెంటీ ఫైవ్ ఉండే్ ఇప్పుడు అప్రోక్సిమేట్లీ ఇప్పుడు రేట్ పెరిగినయ్ కావ
మీ ఇంట్లో మీరే తెస్తారా అండి కిరాణా
సంసార్
ఆ అందుకోసమే రేట్ ఐడియా ఉంది మీకు
ఆహ నేను చేస్తాను సార్ నేనే చేస్తాను సరుకులు నేనే చేస్తాను
అవునా
సరుకు లో లిస్ట్ ఇస్తాను తెలిసిన వ్యక్తి ఉన్నాడు అతనికి వెళ్తాను వె వెళ్ళి లిస్ట్ ఇస్తతాను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే మొత్తం అంతా గ్రాసరీ మొత్తం వేసిన తర్వాత ఫోన్ చేస్ డు అయిపోయింది వచ్చి తీసుకొని వెెళ్ళని చెప్పి అప్పుడు వచ్చి మరీ తీసుకొని వెళ్తాను సార్ అట్లా
ఇప్పుడు పిల్లలకి వన్ టైమ్ స్కూల్స్ అయినాయి కదా
ఆ అవును సార్ ఇంకా ఒక ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్ ఆల్రెడీ
అవునా ఉన్నారా అండి ఎవరైనా పిల్లలు మీకు
వున్న పాపున్నా సార్ చిన్న పాప్పు ఉన్నది సెకండ్ క్లాస్ చదు తున్నది
ఓకే ఓకే
సర్ ఇది ఫి ఫిలిమ్ బాగుండదండి సార్ చూసారా దురందరు
దురంధర్ టు ఆ చూలేదండి ఇక్కడ వేసారా అండి
అరె లేదు సార్ ఇంకా ఇక్కడ మన మన మన సైడ్ వెయలేదు
ఊ ఊ ఆసిఫాబాద్ లో ఆ బెలియన్ థియేటర్ లో వేశారంట
ఆహ అవునా సార్
అవును
ఇక్కడ మన దగ్గర ఏయలేదు సార్ మరి ఇక్కడ
ఏమో మరి వీళ్ళు
సార్ బెస్ట్ సినిమాలు వచ్చేసి మన దగ్గర అయ్యడు సార్ ఎందుకు అ గని అడదం కాదసలు
ఊ దేవుడు ఎట్లా ఉందంట వ్యూ బానే ఉందా
ఆ వ్యూ బాగున దాట కర స్పై సినిమా కదా ప్రీవియస్ దానంతరి రికార్డింగ్ బ్రేక్ చేసేంత చాన్సెస్ ఉన్నా టున్నరు మరి చూడాలా ఆ దురంధర్ టూ అయితే బానే ఉంటది సార్ సినిమా ఎందుకంటే ప్రీవియస్ కూడా బాగనే ఉంటది కదా సార్ ఇప్పుడు కూడా అప్రాక్సిమేట్లీ బాగానే ఉ టది
ఇగ అదే స్టోరీని కంటిన్యూ చేస్తాడు కాబట్టి
ఆహా అదేస్టోరిని కంటున్యూ చెస్ తరు కావచ్చు అ బాగానే ఉంటంది సార్ సినిమా ఎందుకంటే స్పై ఫలిమ్ కదా కానీ యాక్షన్ కానీ కొంచెం ఇక బ్లడ్ సిన్స్ బాగుంటయి
ఆ ఫస్ట్ లో ఏందంటే వాని లుక్ బాగా ఇదయింది సేమ్ అయింది
ఆ అదే అదే
ఆ వాడు పటాని ఎస్ కొన్ని హాఫ్ షెట్లలో మళ్ళా ఆ ఆ పాటా ఆ విలను
ఆ యాక్చువలీ సెకండ్ వస్ సెకండ్ లా హీరో మన విలంది అసలు రానే రాదట మొత్తానికి టోటలీ
ఆ అంటే వీని ఎట్లా స్పై చేసి పంపిన్రో అది పొ చూపిస్తూ
ఆ అదే చూడ్ పిస్తరా అదే ఉన్నాదంట సంథింగ్ వాస్తాయి కద సార్ రివ్యూస్ యూట్యూబ్ లో
అవును
మ్మ్ అలా ఎప్పుడు అగుదాం అంటున్నావ్ సార్ మరి యుద్ధం ఇది
యుద్ధం ప్రస్తుతం ఏమో ఫైవ్ డేస్ విరామం ఇచ్చిందంట
ఎవరు ఏ కంట్రీ వాళ్ళు ఇచ్చారు విరామం
ఆ
ఏ కంట్రీ వాళ్ళు ఇచ్చారు అమెరికా వాళ్ళు ఇచ్చారా లేక
అమ్ అమెరికా వాళ్ళే అమ్ అమ్మ అమెరికా వాళ్ళే
అమెరికా వాళ్ళే విరామ్ ఇచ్చారా
ఆ ఫైవ్ డేస్ విరామ్ మమ్మీ చేసిందాన్
మొన్న మొన్న ఒక జ జట్లు అమెరికా వాళ్ళు అమెరికా జట్లును ఇజ్రాయల్ ఇజ్రాయల్ వారు యెసేసారుగా సార్ నిన్న మార్నింగే
ఇజ్రాయిల్ వాళ్ళా ఇరాన్ వాళ్ళా
ఇప్పుడు గొడవ జరుగు తున్నాయి దేనికి అమెరి అమెరికాతోని అమెరికా తోటి అసలు గొడవ లేదు ఆ
అమెరికా అట్టిగా మధ్యలో దూరుతాంది అప్ అసలు గొడవ అనేది ఇజ్రాయిల్
ఇజ్రాయల్ ఇంకా ఏ కంపెనీ ఏ దేనికి
ఇప్పుడు దుబాయ్ కి గాదు ఇరాన్ కి
మ
ఫస్ట్ ఏం జేసింది ఫస్ట్ ఏం జేసింది ఇరాన్ ఆ ఇజ్రాయల్ ఫాలస్తీన్ల ఫాలస్తీన్ మాది ఇది అని అక్కడ మొ మొత్తం విధ్వంసం జేసిరు
ఆహా
అది గావలి అని అక్కడ ఉంది గదా సెకండ్ టెంపుల్ అదే మస్జీదులాస
లెక్కుంటది పెద్దది
ఆ లేదు మస్జీద్ లాగా ఉంటు గ్రౌండ్ ఆ అయితే అది మా ఆ ప్లేసు అది మాకు హోలీ అని అది మాది అని వాళ్ళ అట్లని జేయలేదు అక్కడ ఏందంటే ఒక ఒక గాజా ఉంది గదా
బ గాజా గా గాజా మీద ఇప్పుడు ఇప్పుడు గాజా కాసార్ ఇప్పుడు గాజాది ఇప్పుడు విషయం లేదు ఇప్పుడు జా అయిపోయిందిగాద సే
ఆ అవును గాజాది ఇప్పుడు విరామం ఉన్నది ఏ ఇంకా ఏమున్నది అ ఇక్కడ మొత్తం అతలా కుతులం చేసేసాం మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఫ్లాట్ అయిపోయినాయి తం
సరే సార్ సరే సార్ మళ్ళీ మనం మాట్ మాట్లాడాం మీదరు మాట్డి నాకు చాలా బాగా అనిపింది
ఓకే అండి ఓకే అండి చాలా థ్యాంక్ యూ అండి ఆగండి మీరు కట్ చే అక్కడిని నేం చేస్తాను